హలో అక్క
ఆయ్ రా
హాయ్ అక్కా ఏం చేస్తున్నావ్
ఏం చేస్తలే మా అక్కే బట్టగాని సాగింది ఇప్పుడే
అవున
ఉమ్ నువ్వేం చేస్తున్నావ్
ఏముంది ఏం లేదు తిన్నావ నువ్వు
తిన్లె ఇంక నువ్వు తిన్నావ
తిన్నా
ఉహు
హ మరింగ్కాదం చాయి తాగిండ్రా
చాయి కూడ తాగలా ఈ రోజు లేట్ లేసినా లేచి ఆ బట్టల కాన్నా ఉన్నా ఇప్పుదె అయిపోయింది కొన్బట్టలు
మటల్ మడత పెట్టిర్రా
ఆ మా అక్కయి అడుతు ఉన్నాయి అడుతుందచ్చ
ఆ
అవన్నీ చదిన్నాం చదివినానె నేనె ఇప్పుడు రాక
అవున
మా అక్క ఏరియా ఆఫీస్కిి
పోయింద
ఆ పోతుంది త్రీ డేస్ అయితుంది
ఆహ
ఉ
టేంకురు మరి
పప్పులు ఏసింది నాలని
ఊహు
మీది
మా ఈరోజు ఆలుగడ్డ
ఆలుగడ్డన
ఉ హు
చెప్పు ఇంకా
ఫుల్ బిజీ అతను మొత్తం
ఆ ఉంటుండ్రు మా ఇంట్లో చుట్టాలు ఉంటుండ్రు మా ఇంట్లో చుట్టాలు మా పెద్దమ్మ మా తమ్ముళ్లు
ఉ స్కూల్ లేదు మీ తమ్ముళ్ళకి
వాళ్లు కాలేజీ వాళ్ళు
ఓ అవునా
ఒకంది ఇంటర్ అయిపోయింది ఒకంది టెన్త్ అయిపోయింది మొన్ననే
ఉ హు
ఈన్నే ఉండ్రు ఇడ వాళ్ళు కట్టెలు కట్టే పనుంటది వాళ్ళకి కట్టెలు అమ్ముతుండ్రు వాళ్ళు
ఉ హు
రోడ్ల పొంట కొట్టేసిన కట్టెలు ఉంటాయి కదా
అవును
జరిగి చిన్న చిన్న హోమం కట్టాలు తెలుసా
ఆ
ఆ కట్టెలు రెడీ చేసి సిటీలో పోయి అమ్ముకుంటారు అయితే మా సైడు మొన్న రోడ్ల పొంట కొట్టిర్రు మున్సిపాలిటీ వాళ్ళు అవి చెరుకుచ్చి ఈన్నే కొడుతుండ్రు వర్క్ ఉంది కదా ఈడ్నే కొడుతుండ్రు
ఓ అవునా
ఉ పోయిండ్రు పొద్దున సిటీకి పోయిండ్రు ఇద్దరు తమ్ముళ్లు
ఉ హు
ఇంకా రాలేరు ముప్పై తో ఉంది
ఉ హు
ఎవరీ సండే సండే అన్న మండే అన్న పోతారు నాకు తెలిసి
ఓ అవునా
ఉ
ఆ పెళ్లి ఎప్పుడు మరి
ఎవరిది
మీ మరదల్దో ఎవరిదో అంటివి కా
ఆ టెన్త్ ఫోర్త్ కి
ఉ హు
ఇంకా సిక్స్ డేస్ ఉంది
ఉ పిట్టల అరుపులు ఇంకా అక్క మరి
ఇంకేం లేదు
అవునా
ఆ
అవునా ఆ ఇంట్లోనే ఉన్నా అక్క
ఏం చేస్తుండ్రు అందరూ
మా మమ్మీ టీ చూసుకుంటూ పండుకుందనుకుంటా
ఆహ
ఆ
పనుకుందాం హలో
లాక్లెదు ఏంటిదక్క
హలో
ఆ అక్క చెప్పు
ఏమైన్ వినిపిసాలే
వినిపిస్తున్ దినిపిస్తుంది చాట్ చేస్తున్నా నేను ముందే నేను వేరే టోల్లకి చేస్తా అన్నా రన్మాట సో నేను ఇంగ వాళ్ళు చెయ్యట్లేదు గదా అని ఏంటిది
ఇద్దరు మెసేజ్ చేషిర్రు కాల్ మాట్లాడతారా అని నిన్నో పాప్ కామె డైరెక్ట్ ఫోనే చేషింది నా వాట్సాప్ కాల్ చేషింది డైరెక్ట్ మున్నా పొద్దున రాసిచ్చిండు ఆమె మాట్లాడ్లేదంట కట్ జేషిండు మళ్ళా నేను ఏసి ఆమె ఆమె లిఫ్ట్ జేషింద్ మాట్లాడతరా అంటే ఆ మాట్లాడతా అని జెప్పినా మళ్ళీ ఇప్పుడు మిసేజ్జేషిన
ఎవుర్ మీ ఫ్రెండా లే ఓలన్నానా
ఓరన్న
ఓరన్న అట్టెట్లా
ఫ్రెండు గాదు ఆళ్ళ గ్రూప్ లో నుంచొచ్చింది మెసేజ్
ఓహో గ్రూప్ లో నించా
ఆ ఇద్దరు ముగ్గురు జేషిర్ మొత్తం నాకు వారంలా ఇ వారంల
అవునా నాకోన్లీ నా ఫ్రెండ్ చేస్తా అన్నది
ఒకాయన బావిడే చేషిం సుకేష్ అంట ఎవురో మాట్లాడతా అండి అంటే ఏమనాలో అర్థంగాలె సరే అన్నా అని జెప్పినా మన్ సాటర్డే మాట్లాడుకుందామ అంటే ఆ సరే అన్నా అని జెప్పినా
ఆహా
ఏమో సూద్దాం నేను నువ్ తెలిసినోళ్ళతోటే మాట్లాడతలేని టైం సక్కగుంటలేదు పది నిమిషాలు మాట్లాడ ఇప్పుడొచ్చి ఏవన అంటడేవో అని మధ్యల మన లొల్లి లొల్లి కాలే మా ఇంటి కడ
అవును
అందుకే చేసలేను ఫ్రీ ఒక నసలు ఉంటలే అనీ నేను మాట్లాడుతలేను
ఊహు
ఉమ్ అందుకే ఇగ చేసులే ప్రిపేర్ అయితే ఇస్తున్నా వాజకప్ లో ఇట
ఆ ఆ
ఆ
ఎన్నీ అయిపోయినయి
ఏ నా ఫస్ట్ హే థర్టీ వచ్చినాయి కదా అవి
అవి కావు ఇవి ఆ
లే లెవెన్ ఫార్టీ వన్న ఏమో
వా అమ్మా టైం ఏ లేదంటునావ్ బానే చేసినావ్ ఏంది నువ్వు
లేదు ఏ ఫోను మా తమ్ముని కి ఇచ్చి వాని చేయమని చోపినా కరెక్ట్ చేయరా అని చోపినా
ఆహా
ఆ లెన్ని మా అంటే ఒక టూ హండ్రెడ్ ఏమో చేయ్యచ్చు మిగతావి నేనే చేసిన అంటే ఫోన్ వాడుతా వీటికి ఏం డిస్టర్బెన్స్ ఉంటది కదా
అవ్
మాట్లాడానికయితే డిస్టర్బెన్స్ ఉంటది అవి కుషోని ఎడపడితే ఆడ కూచొని చేయచ్చు నైట్ నిద్రపట్టకపోతే కూడా చేయ్యాచు తెలుసా
ఆ కొడుక
నాకు నిరపట్టలేదు నిన్న నైట్ కాలు మస్తు గుజినాయ్ వన్ అయింది
హు హూ
ఆయ కొన్ని చేసి రీల్స్ చూసినా మ సస్త్ సేవ్ చూసిన రీల్స్ అయితే
అవున
మస్తు గంజినయి కాలు ఫిఫ్టీన్ కూడా కాలే
ఓహో అవ్ మొనా నాతోటి ఎక్కువ మాట్లాడినవుగా అక్క
ఆ
నాతోటి బానే మాట్లాడి నావ్ గా అప్పుడే థర్టీన్ కంటే ఇది పో నా తెలిసిపో ఫిఫ్టీన్ అనుకుంట
ఫిఫ్టీన్ కాదు థర్టీన్ ఉండే ఇది ఒకటి గంతే
ఆహా
నీతోనే మొత్తం మాట్లాడిన ఇంక ఎవరితో తో మాట్లాడలేము అమ్మతో రెండు మాట్లాడినా ఒక ఆమెతోటి మాట్లాడినా కాని ఆమె ఇప్పుడుళ్ళ రిప్లే గుడిస్త స్తలేదు సిగ్నల్స్ ఉంటలేవంట
ఆ
అవి నీ కూడా సిగ్నల్స్ ఉంట లేవంట అందుకే ఇగా కూర్చునా
ఆహా
మీ తోటి మాట్లాడినయ్ ఉంటాయి ఎవరితోటి మాట్లాడలే నేను
నాతోటయినా నీకు నైన్ హండ్రెడ్ పడ్డాయి గ్రేట్ థర్టీన్ కే అంటే
ఆ
ఉమ్
చెప్పు ఇంకా
ఏ ఉందక్క ఏం లేదు కాలి ఇప్పుడు ఇందులో అయితే బట్ నువ్వు వామ్మో నాకు ఇది ఇల్లే చూస్తున్నయితే నవ్వే వస్తుంది. ఆళ్ళు మాట్లాడుకునేయి
ఆ క కుడి వెల్ కుడా అంటారు వాళ్లు నా కూడా మస్తు నవ్వచ్చిది. అవి ఎట్ల పెట్టాల అర్థమే అయితలేదు ఆళ్ళ ఏట్లుంది ఎట్లా ఇనిపిస్తే అట్లనే పెటరు అంటారు వాళ్ళేమో
నిజంగా ఎట్ట పెడతారు అక్క ఊ అంటా ఆ అంటా ఏం
ఆ గవన్నీ పెట్టాలి ఉహు నవ్వుడు అవన్నీ ఎట్లా పెడతారు
నిజంగా నవ్వుతురు ఒకడుక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ సౌండ్ కూడా పెడుతుండ్రు ఆ సౌండే ఎట్ల పెట్టాలో
ఈ ఇద్దరు వాయిస్ ఒకసారి వస్తుంది అది ఎట్లా పెట్టాలో చెప్పు
నిజంగా
పిచ్చి లేస్తుంది అవి చేయాలంటే ఇంట్లనే ఉంటున్న కదా అని చేస్తున్న నా గుడ ఏవో ఒక చే ఇదే ఓపెన్ కూడా చెయలే నేను నాకు కూడా ఓపెన్ చేయగా మా అక్క ఎద్దన సేమ్ అంటే ఇప్పుడే పోతున్న కాదనే ఆగే రెండు మూడు రోజులు అంటుంది నాకేం వద్దక్క జాబ్ కూడా వద్దు ఏ ఐ నేర్చుకుంటా మంచి ఇన్స్టిట్యూడు చూడు అని చెప్పినగా
ఆ
ఇన్స్టూ అది వతే బెస్ట్ అన్లనే ఇంటర్న్షిప్ ఉంటాందండి బెస్ట్ కదా
అవును బెటర్
ఉ
ఓన్లీ నాది ఒక్కటే ఉంది ఆ ఒక్క కాల్ మాట్లాడితే అయిపోతది చేసుకొని మరగ అంటే నిజంగా చేయ బుద్ధి అయితలేదు తెలుసా
ఆ
ఆ నేను థౌజండ్ థౌజండ్ ఆల్ దాంట్ల థౌజండ్ థౌజండ్ చేసిన
ఉ
ఆ శయ్య బుద్ధి అయితలేదు
అస్సలు అయితలేదమ్మా
మళ్ళా తక్కువ పడేది రెండు వందలు మూడు వందలు రెండు వందలు మూడు వందలు పడుతున్నాయి నీకు పడ్డాయా ఈ రోజు
నాకు పడాలే
నాకు ఈరోజు వడై
ఉహు
వన్ సిక్స్టీ
ఆ
ఆ
సరే అగు
సరే మరి
ఉం